హలో హలో హలో హలో
లో
ఆ హలో హలో మేడం వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అక్క హలో
ఆ హలో వినిపిస్తుంది మీ వాయిస్ కూడా నాకు క్లియర్ గా ఉంది
మ్ అక్క బాగున్నార మ్ బాగున్నార అక్క
ఆ బాగున్నం మీరు బాగున్నారా
మ్ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏమి చెయట్లేదు పిల్లలకు హాలిడేస్ కదా
ఆ స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా
ఇంకా ఓపెన్ కాలేదు ప ఫిఫ్టీన్త్ నుంచేని చెప్పారు కదా
ఈ రోజు స్టార్ట్ అయినా కొంతమంది పోయినారు అందుకనుంచి
అవునా మా పిల్లలకైతే ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి స్టార్ ంట అప్పుడు పంపిస్తాము
మ్ ఆ అంటే సోమవారం మండే నుండి పోతారా
అవును మ్ ఇంకా ఏం విశేషాలు ఆ తిన్నాము మీరు తిన్నారా
ఇంకా లేదక్క తినలీ ఏం స్పెషల్ వంట
ఏం స్పెషల్ లేదు ఈరోజు ఫ్రైడే కదా నార్మల్ గనే పప్పు ఆ వెజిటే వెజిటేబుల్స్ే చేస్తాను మీరేం చేశారు
నినా రాగి ముద్ద గోడ్చిక్ క్కుడుకాయే
ఓహో మంచి హెల్దీ ఫుడ్ చేశారు మీరు రెగ్యులర్ గా చేసుకుంటుంటారా రాగి ముద్ద అ ఆహా మరి ఇంకా మీరు ఎలా ఎలాంచ్ చేయలేరా
ఇంకా లేదక్క తినాలి
టిఫిన్ చేసారా
మ్ తిన్నను
మ్మ్ చెప్పండి మీ సైడు పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏది ఎక్కువగా పండుగకు ప్రిఫరెన్స్ ఇస్తారు
మాక్ అన్ని పండుగలు ప్రిపేర్ చేస్తారు అక్క బాగా
అవునా మేము దసరా పండుగకు దసరా పండుగనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట దసరా పండగ మాద దగ్గర బాగా జరుగుతుంది ఆ బతుకమ్మను బాగా బతుకమ్మ పండగ చేసుకుంటాము
ఆ అప్పన టైమ్ లో అట్లా వాళ్ళ ముందు చూతారు కదా అంకు బతుక్
ఉమ్
మా సైడ్ అట్లా ఏం ఆ పండగ ఏం లేదు మామూలుగా దసరా ఒక్కటి చేస్తారు బతుకమ్మ గురించి ఇక్కడ ఎప్పుడు చేయడం చూడ్లేదు విడం అయితే విన్నాను గాని ఇక్కడ మా సైడ్ అయితే అసలు చేయ్లేదు ఇంతవరకు అంటే తెలంగాణ సై ఎక్కువ చేస్త సర బతుకమ్మ బం
ఉమ్ ఉమ్ అయితే మీ సైడు సంక్రాంతిని ఎక్కువగా జరుపుకునేటట్టు ఉన్నారు
ఆ సంక్రాంతి, ఉగాలి, దస్రా ఇవి
ఊహు అయితే సంక్రాంతికి కోడి పందేలు అలా జరుపుకుంటారా
ఆ కోడి పందేలు, ఎద్దుల పోటీలు, ఇం ఇంకా చిన్నపిల్లలు గాని గేమ్స్ ఆడడానికి అందుకు పెడతారు ఇంకా
ఉమ్ అదే కోడి పందేల కోసము కోడులను పెంచుతూ ఉంటారంట కదా
ఆ అవును
ఇక్కడ కోడి పుంజులని మాకైతే అక్కడ సైడ్ అలా ఏం చెయ్యము దస్రా పండుగకి అందుకనే సం క్రాంతి గురించి తెలుసుకుందాం అని అడుగుతున్నాను
అంటే పల్లెటూరులో బాగా చేస్తారు సంక్రాంతి అంటే టౌన్ల లో అట్లా కంటే పల్లెటూర్లలో ఇంకా బాగుంటది కదా
ఊ ఉ ఏ పండగ అయినానండి పట్టణంలో కంటే పల్లెటూర్లో అయితే బాగా జప్ ప్చ్
పల్లెటూర్లో కొత్తపండగ వచ్చిందనేసి సంక్రాంతి పం ఇంటికి కొత్త పంట సదని వరి పంట కోడిపందాలు అన్నీ ఇంగా బో
ఉమ్ మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారు డే మొత్తం రెగ్యులర్ గా
ఏం లేదుక్కా పని ఉంటే పని చేసుకుంటాను నార్మల్ గా ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ చూస్తాను అంతే
అంతేనా ఊహు
మ్మ్
ఇక మేము కూడా ఖాళీ టైమ్ లో ఏదో ఒక వర్క్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏదో ఒక వర్కు ఉంటానే ఉంటుంది ఇంట్లో
ఇంకా మార్నింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్ కు
మ్
డెయిలీ రొటీనె కదా అట్లా.
అంతె, టైమ్ గడిచిపోతూనే ఉంటది, ఇంట్లో వర్క్స్. తోటి. మ్ ఆ ఇంకా ఏంటి స్పెషల్ మీ సైడు.
ఏం చేసా, ఎ ఈ మధ్య ఏం పండగలు ఏం చేయలే, మీ సైడ్.
మా సైడు, ఈ మధ్యలో ఏం పండగలు. రీసెంటుగా అయితే ఉ మార్చ్ లో అయితే. ఆ ఉగాది, ఇంక శ్రీరామనవమి, అవొ వొచ్చాయి అంతే. ఉగాది కూడ బా చేసుకుంటాము ఇక్కడ. ఉగాది రోజు మరి మీరు ఏమంటారొ, భక్షాలు అంటారొ, పోలేలు అంటారొ,
ఉ బక్షాలు, పూర్ణాలు, పూర్ణం భక్షలు, హ్మ్ హోలీయలు ఇట్లా.
మ్ హు మ్ అలాంటివి చేస్తూ ఉంటాము. రెగ్యులర్ గా ఆ ఇంకా చెయటము ఉ, ఇంకా ఆ అమ్మవారికి వొయి, నైవేద్యం పెడతాం, అనమాట. చేసిన భక్షలు ఉంటాయి కదా. అక్కడ పోచమ్మ దేవత గుడి. కెళ్లేసి నైవేద్యం పెట్టేస్తాము. కొంతమంది ఇంకా ఆచారాలు ఉన్నాయి అనుకోండి. వాళ్ళు బోనం తీయడం అనేవి చేస్తుంటారు. ఇంకా ఆచారాలను బట్టి, చేస్తుూంటాం అనమాట. ఇంకా బోనాల పండుగ కూడా బాగా చేస్తాం మా సైడు. అ కోళ్లను కట్ చేయడము. నాన్ వెజ్ బాగా చేసి, ఆ రోజు బాగా చేసుకుంటాం పండుగ. మ్ నాన్ వెజు, ఇక ఇచ్చే వాళ్ళు ము క్కోల్లను ఉన్న వాళ్ళు ఇక, కోళ్ళను తీసుకెళ్ళి పోచొమ్మ దగ్గ దగ్గర కని కట్టడం, చేస్తూ ఉంటారు. కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుందండి. బ్యాక్ గ్రౌండ్. హలో
ఆ చెప్త అక్క.
మ్ ఇంకా. క
ఇంకా అక్క చెప్పాలి.
ప్చ్ ఇంకా మీ సైడు, ఒక సంక్రాంతి ఒకటేనా, జరుపుకునేది.
అన్ని జరుగుతది దసరా, సంక్రాంతి, ఉగాది, ఇంకా పీర్ల పండుగ, పండగ, ఇంకా ఏదన్నా అమ్మ వారికి ఈ పుట్టినరోజు కాని, ఇలా ఉన్న శ్రీరామనవమి, శివరాత్రి, ఇంగ మాకు ద తగిసాం పండగ అంటే ముస్లిం చేస్తారు కదా అట్లా మా సైడ్ మేము కూడా చేసుకుంటాము. ఇంకా క్రిస్మస్ పండగ.
ట్ మ్ క్రిస్మస్ కూడ చేసుకుంటరా అండి మీరు.
అన్నీ చేసుకుంటాము అక్క.
హహ్హ్హ అవునా మేమ్ క్రస్మస్ సేమ్ క్రిస్మస్ తప్ప ఇక మిగిలిన పండగ ముస్లిమ్స్ ముస్లిమ్స్ కేసుకుంటర్. టారు
మాకు అట్లా ఏమి లేదు మేము అందరి పండుగలు చేసుకుంటాము
అవునా అలాగే చేసుకోవాలేండి అందరు ఈక్వల్ అన్నట్ ట్టు చేసుకోవడమే మంచిది
మాకు ఇంకా ఆ పండగలకే ఇంకా ఎక్కువ స్పెషల్గ ఉంటది
ఉ ఇంకా మనం ము ఈ పండగలు నిజం చెప్పాలంటే చెప్పాలంటే దేంట్లో పల్లెటూళ్లనే ఇంకా బాగా జరుగు పుకుంటారు ఏ ఫెస్టివల్ అయినా ఇప్పుడు పట్టణాల్లో ఉన్న పిల్లల కీ మొత్తం మొబైల్స్కే అట్రాక్ట్ అయిపోతున్నారు సో ఇం ఇంకా వాళ్ళకి ఆచారాలు ఏంటివి అనేటివి కూడా తెలియట్లేదు సో హాలిడేస్ టైమ్ లో నైనా పల్లెటూరులో వెళ్ళేసి అక్కడ ఆచారాలని తెలుసుకుంటూ వాళ్ళకు ఆ పండగ విలువలు గాని నైతిక విలువలు గాని వాళ్ళకు తెలిసేలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి
అవును
ఉమ్
ఎంతైనా పల్లెటూరులో పల్లెటూరే టౌను టౌనే
ఉ అవును కానీ కొన్ని టౌన్స్ లో అయితే బోనాల పండగ బాగా చేస్తారు ఇంకా పల్లెటూర్లో కన్నా కొంచెం ఇంకా కొన్ని సిటీస్లలో అయితే ఉమ్
అవును
ఉమ్ అంటే మీరు ఆ ఉగాది పండగకి మా దగ్గర భక్ష్యాలు చేస్తామన్నా కదా మీరేం చేస్తారు అక్కడ మీరేం చేసుకుంటారు
అవి చేసేది అంటే కొంతమంది పేరు చెప్పడము వేరుగా చెప్తారు అంతే అందరు శనగపిం శనిగ పాలు బెల్లం వేసి చేస్తారు
ఉమ్
ఏమంటే పేరొకటి భక్షాలు అది గోలీలు ఇట్లా పేరు పెట్టి చెప్తా ఉంటరు
ఉహు కానీ కొంతమంది ఉగాది రోజు ఆ ఉగాది పండగకే భక్ష్యాలు చేస్తారు ఆ కొంతమంది వేరే పండగకి కూడా ఫేవ భక్ష్యాలు చేస్తారు మేము ఉగాది పండగకే భక్ష్యాలు చేస్తాం అనమాట
అంటే మి మిగితా టైమ్ లో కూడా చేసుకో అనుకుంటే చేసుకోవచ్చు పంండగ వేరే ఏ పండుగ టైమ్లో అయినా కానీ సంక్రాంతి చేసుకుంటారు ఉగాదికి చేసుకు దసరాలో చేసుకుంటారు మిగతా ఇప్పుడు మామూలుగా కావాలనుకున్నా కానీ ఇప్పుడేంటే అప్పుడు ఆ పండగనే చేసుకుంటా మేము ఇప్పుడు ఇప్పుడేం చేసుకుంటున్నారు
హ్మ్ అవును ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా ఆ సంక్రాంతి పండుగ అయితే మెయిన్ గా మూడు త్రీ డేస్ జరుపుకుంటారు మీరు కూడ త్రీ డేస్ జరుపుకుంటారా ఇంకా మొదటి రోజు అయితే
సంక్రాంతి మకర సంక్రాంతి
మకర సంక్రాంతి అయితే భోగి రోజు భోగి మంటలు అవన్నీ పెడతా
ఆ ఉమ్మ్ భోగి భోగి మంట వేసి భోగిపళ్ళు పోసి కుంటారు ఇంకా ఆ పండుగ రోజు కోడి పందాలు పెడతారు ఇంకా గోడి పందాలు పెడతరు మరుసటి రోజు మామూలు
ఉమ్మ్ మేము భోగి రోజు ఏం చేస్తామంటే నువ్వుల రొట్టెలు చేసుకుంటం అండి మా సైడ్ అయితే
ఆహా
మాముూలుగా జొన్న రొట్టె చేస్తాం కదా దాంట్లోనే నువ్వులు వేసేసి జొన్న రొట్టలు చేసుకుంటాం ఫుడ్ స్పెషల్ అనమాట ఆ రోజు అలా చేసుకుంటాము మిగిలినయి నార్మల్ గా చేసేసుకుంటాం అన్నమాట
కొంతమంది అట్లు అంటే దోశలు పోస్తారు
ఉమ్మ్
ఆ రోజు భోగి రోజు దోస పోస్తారు
మ్మ్ ఎంత టైం వరకు మాట్లాడోచ్చండి టెన్ మినిట్స్ అయిపోయింది కదా
ఏం లేదులే అక్క నేను చెప్తాను
ఆ సరే అయితే ఇంకా మా దగ్గర అట్లు అంటే ఇప్పుడు అంటే
ఉంటను
ఆ ఓకే